మీరేం చేస్తన్నారు.
నత్తింగ్ అండి టాక్ విత్ యూ
ఆహా! తిన్నావా
పొద్దున్ తిన్న
పొద్దునే తింటారు. ఇంగా పదినర్రే టైము.
అ
ఇప్పటికే రెండు సార్లు తిందామనుకున్నావ్లే.
ఆ
ఇప్పటికే రెండు సార్లు తిన్నావ్. మళ్ళీ ఇంకెన్నిసార్లు తింటావ్.
నాకు తెలుసు. సార్లు తిన్లే. ఎవరిక్దేల్సు.
బయటేనా
ఇక్కడే మా హాస్టల్. ఏంది మా హలో. ఆ
చదివేస్తాన్నావ్ కదా
చంప పగల కొడతా చదువు గిదువంటే మీరేమో టాపర్సా
నేను గమ్మున రీల్స్ స్క్రోల్ చేసుకుంటా ఉన్నా నిన్నట్నుంచి పొట్టనొప్పి మే.
నువ్వు నీ ఫ్రెండ్ టాపర్స్.
చొప్పే నీకు.
అలా తిట్టకూడదు యాప్లో. ఆపల్ చెప్తా
చెప్పు
ఎన్ని చేస్తున్నావ్
ఏంటి
ఎన్ని చేస్తున్నావు మే
ఎన్ ఎ యర్స్
కాల్స్ ఎన్ని మాట్లాడున్నావు
ఎన్ని ఒక పది కూడా మాట్లాడలే
ఎన్ని మాట్లాడాల
ఎన్ని మాట్లాడాలో తెలీదు అది ఫుల్ అయితే ఫుల్ అయిపోయే వరకు మాట్లాడాలంట
పూల్ ఈపోలా
అ మాయ నీకో డైలాగ్ చెప్తా నీకోటి చెప్తా చూడా అది కరెక్టా తప్ప చెప్ప ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ జస్ట్ ఫలో జస్ట్ అ ఫ్లో వన్ థింక్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ థింక్ ఫర్
ఎన్నివన్
ఎనీ వన్ ఎనీ వన్ కదా ఫ్రమ్ అదర్స్ నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యకు
ఎకూడదు
సేయకూడదు అ కదా ఓ
ఇ యారు చూసు కదనా కొటేషిన
ఇక్కడ సాజి అక్క అనేసి ఒక కొ నా అక్క బెడ్ దగ్గర అది రాసుకోని ఉంది
ఆహా బారాస్ ఆ అక్క
హమ్
అ
అట్ట అట్ అట్టండాల
అవును
అ
అటుంటే లైఫ్ ప్రశాంతంగా ఉంటది
అక్క వచ్చే ఉంటంది ఎవ్వరు జోలికపోదు ఎవ్వరు మారికపోదు అక్క ఎందో అక్క పనింది ఒక ఫ్రెండ్లే ఒకటేం లే వస్తదా జవాబ్దస్తుం క కోర్ట్లో
ఆ
కోట్ లో టైపింగ్ అక్క అంటే కేస్ రీల్ ఇంద తర్తద అంత అది నెట్లగ్ బటరు అది ల్యాప్టాప్ లోకి ఎక్కించేది అది ఆ జాబు పియే
ఆహ
వస్తుది కోట్ల పోతుంది పొద్దున్న పది గంటలు పద్ది సాయంత్రం ఆరు ఏడుకి వస్తుది వింటది న నమాజ్ చదువుకుంటది హ్యాపీగా ఉంటది
ఆ అక్కకి తెలిసి ఎలా ఎవరు ఎలా ఉన్నారు అనే అన్ని చూస్తా ఉంటదు కాబట్టి అక్కడ తెలుసులు మనుషు పులు ఎలాంటి వాళ్ళు ఏమై చక్కకు తెలుసు కాబట్టి అట్లా రాసుకుని అక్క
అసలు అమాయకంగా ఉండే వాళ్ళని అసలు నమ్మ నమ్మకూడదని చెప్తుంది
ఉ
అక్కడ అందరుూ చూడ్డానికి అమాయకంగానే ఉండే వాళ్ళే అంట అన్ని తంత తప్పులు చేసి ఎంతెంత చేస్తుంటారు అంట
హ్మ్
ఇంకా
ఇంకా చెప్పాల నువ్వే
ఏముంది రేపు ఎక్సామ్మె
ఆయన ఏంది మేము మరి తూపు రేడు టపిక్ వో రెండు టాపిక్లూచి చదువుకుని రండి అంటే ఎవరు చదువుకొని వస్తారు బిపీపీకి ఏమోమె తల తిక్కలిది ఆమె చెప్పింది
అమ్మ్ యాడ దొపల
ఇయని చూస్తే పేరెంట్స్ కి కాల్ చేస్తాని
చేసుకోమను
అది పర్సనల్గా తీసుకొని పర్సనల్ గా కాల్ చేస్తాను
ఆ లేదు ఎవరు భయంలే నాకైతే వరవే భయంలె చేసుకోమను
ఈసారి మళ్ళీ ఎప్పుడి ఇంటికి
తెలిదు ఏం అవసరం పడితే పోతా ఏం అవసరం లేకపోతే ఉంటా
జన్కి
సచ్ పోతసది అంత దూరమా
ఆ ఏంగాదులే రా పోదాం
చాలా కష్టం
పోదాం రా ఉగాది ముందు రోజు పోదాము ఆ పోదాము మళ్ళీ రెండు మూడు రోజులు ఉండేసి నిదానంగా వద్దాం దా కాలేజీకి
అబ్బా ఎంకాలె
యామి
అంత దూరం వచ్చి నేను బతకుతాను పోయిన రోజే జ్వరం వచ్చి
ఏంకాదులేరా జరమోస్తే మా అమ్మ బాచు
చూసుకుంటాది కథనట్లే నేను ముందు నేను బతుకుండదు మీరు నన్ను చూసుకునే దానికి
అబ్బా ఓవర్ బాగా ఉంటది జర్నీ తెల్స
అబ్బా నువ్వు ఆపు నా నింపుుట్ ని నా ఇరవై సంవత్సర అనుభవలు ఎప్పుడన దూరం
ఆ తెలుసా బాగుంటది చెట్ల్లో పుట్ల్లో పోద్ది బస్
అబ్బా చెట్ల్లోబట్టలో సునీతని తొడుకోనీపో
సునీతని ఎందుకు తొడకునిపోవాలా చెట్లోకిపూటలోకి
చెట్లలోపుట్లలో చెట్టు పోదాలో
బాంటది నిజంగా ఘాట్ రోడ్స్ హైవే పైన పోతే నైస్ బాగుంటది మె నువ్ వస్తానంటే జప్పమే కార్ వస్తది పోదాము సమ్మంగా
అబ్బా కరెవరదే
ఎవరదొకరిది వచ్చిది రా పోదాం వస్తానంటే బైక్ బైక్ కార్లు
ఆహా చిన్న కథ కాదే
ఆ
ఎవరిది మనదే
ఆ అన్ని రూల్స్ లో పెద్ద రూల్స్ లేవుగా
ఇంకా
ఇంకా ఏంలే నా తమ్ముడికి చెప్పిన కూడా మీరంద మీర అందరూ వస్తామని నా తమ్ముడే ఎత్తుకొస్తాడు అమీ కారు ఆ ఇట్లా వీళ్ళందరు వస్తారంట రా రా అంటే వస్తాడు మీ
లేదులే సవి నెక్స్ట్ టైమ్ ఏమి ట్రై మై బెస్ట్ అవును ఆబు నేను నా ఫస్ట్ ఆ వచ్చిన గాదు పోయేది నెల్లూరు గూడూరు పక్కన నాయుడుపేటన్న అయితే రావచ్చు గాని ఓయమ్మో మదనపల్లి ములకలు చెరువంటే నాయనా సచ్చిపోత
ఆహా
అసలు ఐదు గంట్లు డు కాదు నాలుగు గంటల కంటే ఎక్కువ రేరే ఎప్పుడు జర్నీలు చేయలే నాలుగు గంటలు కూడా ఎప్పుడు చేసినానా
ఎప్పుడు చేస్తున్నాం మీది ఫారెన్ లేమ్మా మీది పోడానికి నాలుగు రోజులు పట్టిద్ది
ఉ మీ మీరందరూ పొద్దున్న అప్పుడు పోతుంటే నాకు బాధ అయితది
నేను ఎప్పుడు పోతాను ఇంత ప్రొద్దున్నే ఇంత టెన్షన్ టెన్షన్ కాదు ఒకసారి కడపకి వెళ్ళమే అది కా రామి రెడ్డి కాలేజ్ లో నాకు సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ లో
ఆ
చూసుకొ నీకు పోయేసలాగు చూసొచ్చాం మూడు రోజులు వచ్చింది జ్వరం కాలి నొప్పులు
ఉహు ఈటి నుంచి ఈటి నుంచి ఈటి నుంచి పోగానే నాకు కూడా కాళ్ళు చేతులు నొప్పులు చూస్తూ ఫీవర్ వచ్చిన టైప్ అయిపోద్ది ఇక నుంచి పోగానే నాకు
ఆ మీకు అలవాటు ఉండే వాళ్ళకే అట్ట వస్తుంది నేను ఫస్ట్ టైం తెలుసా అంత దూరం పోవడం
ఏం కాదులే ఒక్కసారి అలవాటు అయిపోద్దిలే
దోమ చిట్టు వేలు అట్ట దాటుకున్నటప్పటి నుంచి ఇంకే ఎంత సేపు ఇంకెంత సేపు అన్ని చంపిన మా అమ్మ మా నాన్న ని ఆ చిట్టు వేళ ఘాట్ రోడ్ లో పోయేటప్పుడైయితే ఓయమ్మో మెలికలు మెలికలు తతరుగుతుంది బస్సు ఉ అట్టన్ మీ ఊరుకి కూడా పోయ్యేది
అట్లెందుకు పోతాం ఇటు పోతాం తిరుపతి సైడ్ ఇట్ ఇటు కూడా ఎట్ట పోచ్చంట రాజంపేట అంట కూడా పోవచ్చు అంట రాజంపేట రాయచోటి సంథింగ్ పోచ్ అట్లేమో నాకు తెలీదు ఇటె పోతాం మీ తెలుసు కాబట్టి తెలియని రోటు ఇటు ఎందుకు పోవడం అనేసి
స్వీట్ మీకెట్లా అనిపిస్తుంది ఏమో ఆ ఆ నేన్ నేను పెట్టుకోవన్లే నీ కోస్తీయ్మా ఆ హాయ్ చెప్పందే
ఈ అన్ని ఎవరితో అమ్మీ అంత ఎవరితో మాట్లాడి
ఆయ బోండా ఇద్దరు బోండాలు మాట్లాడుకుంటున్నారు మ మనం నిన్న బయ అయిపోయింది టైమా
వొమే అదే ఆటోమేటిక్ గా కట్ అవుద్ది మే మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు అది కట్టయ్యే వరకు మాట్లాడలా కట్టయ్యే వరకు మాట్లాడాల
అదేం కట్ అది కట్ పది నిమిషాలు మాట్లాడాలా అది కట్ ట్ అవ్వదు
అవ్వుద్ది
నీకు పగిలిద్ది ఇప్పుడు
ఆ నీకూడా పగిలిద్ది కట్ టైమ్ అవకనే కట్ చేస్తే ఇది అవుద్ది
ఇది అది
అది ఆటోమేటిక్ గా కట్టవుది దీన్ ఓవర్ జేయక్ దో మూతి బగిలిపోద్ది మే
ఇందులో డబ్బులు ఒస్తె ఏం చేయాలనుకుంటున్నావు
నాక్ అసల్ రాలే ఇంత వరకు
రిచోలు కాదమ్మో
ఏంది
రిచ్ కిడ్స్ కి రాదు టాస్క్
ఓవర్ జెయొదు
నిజంగ దిస్ ఇస్ ట్రూ బై
ఆమే చాందనికి కూడా ఇంకా రాలేదంట